ఆబ్రా
ఆ బాగున్నా అక్క మీరెలా ఉన్నారు
బాగున్నారా పిల్లలు బాగున్నారా
పిల్లలుందరుూ బాగున్నం
స్కూల్ కెళ్ళి వస్తున్నారా స్కూల్ కెళ్ళ వస్తు చెస్తున్నారా
ఆ ఎల్తన్నా అర ఎండాకాలంగా కొంచెం వీక్ అవుతున్నారు
ఇంకేమో హాఫ్ డే స్కూల్స్ పెట్టారు పిల్లలు ఇప్పుడే ఇప్పుడే ఇంత ఎండ ఉంది ఇంకా త్రీ మంత్స్ కి ఎలా ఉంటందో అర్ధం కావట్లే
అదే అక్క పిల్లల స్కూల్ కెళ్ళి వస్తే ఇక బాగా వీక్ అయిపోయి ఒకటే పడుకోవడం వీక్ వీక్ అయిపోతున్నారు
ఆ అవునురా అందరు అంతే మనమే పెద్దోవాళ్ళమే ఎండకి తట్టుకోలేకపోతున్నాం
అవునక్క
ఆ మొన్న ఫోన్ చేసారా నువ్వు లిఫ్ట్ చేయలేదు అందుకే మళ్ళీ టుడేస్ తర్వాత ఇయ్యాల చేశా
అదే అక్క ఈ మధ్యన బిజీగా ఉంటున్నా పెళ్లి సీజన్ వచ్చేసింది కదా మనకి
ఆ
ఇంకా అదే పనులు సరిపోతున్నాయి ఇంట్లోని మాకు అన్ని
అవునా మీ ఇంట్లో పెళ్లా ఏంటి
మా ఇంట్లో కాదక్క మేము పక్కన కొంచెం ల్యాండ్ తీసుకున్నాం దాన్ని కూరగాయలని ఇక పెళ్ళిళ్ళకి కావాల్సినవి సాంబార్కి వీటికి కావాల్సినవి కూ రగాయలు అన్నీ చేస్తాన్నాం మా ఇంట్లో మేము
అవునా చాలా గుడ్ ఐడియా రా బయట కొనుక్కునే బదులు మీ ఇంట్లోకి కూరగాయలు తిన్నట్టు ఉంటది అమ్మినట్టు డబ్బులు వస్తాయి
అవును అక్క బయట ఫుడ్ చూస్తే మొత్తం కల్తీ ఇంక అంత క్వాలిటీ ఉండట్లేదు అసలు
అవునురా ఎక్కడైనా ఇప్పుడు చిన్న చిన్న ఫుడ్ ఏంటి ఫుడ్ పాయిజన్ అంటార బాబు మరన్నొకళ్ళు హాస్టల్ లో కూడా ఇలానే తయారయ్యారు ఏదో సంథింగ్ ఏదో ఊర్లో కూడా ఫుడ్ పాయిజన్ అయిింది ఒక అమ్మాయికి రెండు రోజుల క్రితం న్యూస్ లో చూసా
అవునాక్క ఇక అందుకని మేము ఇక పక్కన మాకు కొంచెం దగ్గరలోనే ల్యాండ్ ఉంటాయి దాన్ని తీసుకొని మొత్తం మేమే చేస్తున్నాం ఇక
ఆ ఏం ఏమేం కాయలు
ఏంకాయలా సొరకాయ ములకాయ టమాటాలు ఇ ఆకుకూరలు ఆనేేసి
అరే సొరకాయలు అయితే మంచి డిమాండ్ ఇప్పుడు ఎక్కడ చూసినా పెళ్ళిళ్ళు సాంబార్లో కావాలి కాబట్టి ఫుల్ సేల్ అయితాయి మీకు
ఆ అవును అక్క అందరూ ఇంగ సేలు మేము వెళ్ళక్కర్లేదుక్క ఇ నేయాచురల్ గా పండిస్తారుని వాళ్ళే వచ్చి తీసుకెళ్తన్నారు ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర ఎక్కువ మందులు ఎయ్యాం కదా
ఆ అయితే ఇవి అట్టిచ్చదేంటి ఏమంటారు అ టీ పొడి మళ్ళీ తర్వాత ఆనియన్స్ ఇవి లేకపోతే పేడ పిడికలు ఇవి కూడా వేస్తరంట కదా
ఆ అవును అక్క వాటి వల్లనే మేము ఎరువు తయారు చేసి అలా సాయిల్లో వేస్తే నచురల్ గా గ్రోత్ వచ్చేస్తు అనమాట వాటికి అదే మేము ప్రాసెస్ చేస్తున్నాము
సొరకాయలు ఎంతగా అమ్ముతున్నారా
ఇంత ముందు అయితే కొంచెం తక్కువే ఉండది ఒక కాస్ట్ ఇప్పుడు థర్టీ అలా అయితుంది ఒక్కొక్కటి అంటే ఎండలు పెరిగిపోతున్నాయి కదా
అవునవును పెళ్ళిళ్ సీజను కాబట్టి ఇప్పుడు మస్తు తీసుకుంటారు
ఆ ఇంకా ఉన్నా కొది గా ఇంకా డిమాండ్ ఇంకా పెరిగిపోతనే ఉంటది ఇగ మాకు
ఆ అంటే లేత కాయలేనా ముదురుకాయలా
ముదిరి ఏమి లేవక్క అన్నీ బాగా సేలైపోతున్నాయి అసలు లేతే
అవునా అం టే మరి ఈ సొరకాయలు కూడా ఎం తా రౌండ్ సోరకాయల బాగా
ఆ రెండు రకాలు వేసినం అక్క రెండు వేసినాం
ఆ టమాటీలు కూడా ఇప్పుడు కొంచెం కాస్ట్ తక్కువ ఉన్నాయంట కదా
ఆ టమాటాలే కొంచెం లాస్ అనిపిస్తాన్నాయి అక్క ఎందుకంటే అ కాస్ట్ బాగా పడిపోయింది కదా
ఆ అవునులేరా
అవే కొంచెం తక్కువ అనిపిస్తున్నాయి ఇంగా ఒక నాలుగు రోజులతే అవే అవుతాయి ఇక మరి ఏం చేస్తావు అన్నీ మనకి అనుకూలంగా ఉండాలట్టే కా
ఆ మరి కొత్తిమీర రా కొత్తిమీర పుదిన కూడా అడుగుతారు కదా బాగా
ఆ ఏసాం అక్క అవి కూడా ఒక రెండు మళ్ళు పోస్ సాము వస్తన్నాయి అవి అయిపోతే మళ్ళీ ఏసాం మంచిగా వస్తున్నాయి
మరి వాట్
ఆ నేను ఇంగ మా ఇన్ ట్లో వాళ్ళు మా హస్బెండ్ అట్లా చేస్తన్న మా పిల్లలు కూడా వస్తూనే ఉంటారు అప్పుడప్పుడ సరదా అలా వాళ్ళు తిరుగుతూ ఉంటారు
అవునులే మంచి మీకు ఇంట్లో కూడా మంచిగా అది మీ హస్బెండ్ చేసేది కాకుండా ఇది కూడా హెల్ప్ఫుల్ అయితే ఏదన్నా ఇంట్లో ఖర్చు వెళ్ళిపోతాయి కూరగాయలు కూడా మంచిగా ఒక రోజు ములక్కయ కూర ఒక రోజు సాంబారు లేకపోతే ఒక రోజు ఏమో పూ పచ్చడి పుదీనా పచ్చడి టమాట పచ్చడి ఇవి కూడా చేసుకోవచ్చు చక్కగా
ఆ అదే అనుకుంటున్నాం అక్క మేము అదే అనుకొని ఇక స్టార్ట్ చేసినాం పర్లే మంచిగ ఉంది ఇప్పుడైతే
ఆ ఇలానేకీం హంగ్ద్ర వెర గుడ్ ఐడియా మి చాలా ఇంటిల్జెన్స్ గ మంచిగ క్రియేటివిటీగా ఆలోచించారు బయటన్నీ కొనుక్కున్నే బదులు ఈ రోజుల్లో ఇలాంటి చేసుకొని అమ్ముకోవడము ప్లస్ మళ్ళీ మనకి ఇట్లా డబ్బులు వస్తాయి హెల్త్ హెల్దీ ఫుడ్ ఉంటది
అవునక్క పిల్లలకి బయట పెట్టాలంటే అసలు భయేస్తాంది ఎక్కడ చూసినా మొత్తం కల్తీ అసలు ఎక్కడ
సొరకాయ కూర బాగాబెట్టను రావి ఈ ఆ హెల్త్ వా వాటర్ కూడా వాటర్ కదా అదొకటి ఆ దోసకాయ ఒకటి దోసకాయలు కూడా ఉన్నాయారా
ఆ దోసకాయలు కూడా ఉన్నాయి అక్కా
దోసకాయ పచ్చడిని ఊరితే అంత బాగుంటదిరా ఇక్కడ ఈ సిటీస్లలో మాకు కుదరదురా బాబు ఎక్కడ రోల్ ఉండే ఎప్పుడు ఆ మిక్సీలో ఏతే టేస్ట్ ఉండట్లే ఏమి ఉండట్లే
మా దగ్గర అయితే మొత్తం రోల్లోనే అక్క మిక్సీలో అయితే అసలు మా ఇంట్లో వాళ్ళ ఒప్పుకొని కూడా ఒప్పుకోరుగా అస
ఎంతా గుడ్ హ్యాబిట్ అసలు మీది మీది మీది మంచి పని అస లు కాకపోతే కొంచెం టైం తీసుకున్న పర్లేదులే కానీ మనకి ఇట్లా హ్యాపీ కదా
అవునక్క ఉం మనం హెల్త్ పాడు చేసుకుని ఇక బయటి తినకంటే కొంచెం కష్టపడ్డం ఇదే మంచిది
ఆ ఇంకా ఇంకేంకాయలు ఉన్నాయి బీరకాయలు కూడా వేసారా
ఆ బీరకాయలు కూడా ఏశినవక్క ఇంకా ఆ పక్క మా పక్కన కూడా అవి వాటర్ మిలన్ అట్లేస్తున్నారు చానా మంది సీజన్ కదా
అవున్ రా వాటర్ మిలాన్ మంచిది ఇప్పుడు వాటర్ ఫుడ్ కాబట్టి ట్టి ఈ వేడికి వేడి చేయకుండా బాడీ లో మంచి చలవని ఇచ్చేది అది
అవున అక్క మా పక్కన కొంతమంది చేస్తన్నారు మేము కూడా చేద్దాం అనుకున్నాం ని మాకు ఇక వీటి తోటె టైం అంతా సరిపోతుంది
ఆ అవునవునులే ఆ ఇప్పుడు మీకు ఏం తక్కువ రాదులే సేల్ ఇప్పుడు మంచిగా సొరకాయలు ముల ములక్కయలు ఎక్కు క్కువ పోతాయి మళ్ళీ బీ బీరకాయలు ఇయన్నీ పోతా తే మంచిగా మీకేమి ఉండదులే వాల్లేం ఫ్రూట్స్ మీరు ఏమో వెజిటేబుల్సా
ఆ అవున అక్క అలా చేస్తా
అసలు మీరు గూడా వెజిటేబుల్స్ ఒక పక్క ఇవి ఒక పక్క అప్పుడే ప్లాన్ నెక్స్ట్ ఇయర్ చేసుకోచ్చులేరా
ఆ ఇగ అదే అనుకున్నాం మేము కూడా ఇక ఇ చే చేసే ఉండాలి కదా
నెక్స్ట్ ఇయర్ అయితే హ్యాపీగా చేసుకోవచ్చు ఇప్పుడుంటే ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఏం కాదులే ఈసారి మంచిగా ముందే ఒక టూ మంత్స్ ముందే రిపేర్ చేసుకొని మంచిగా ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ మంత్ హ్యాపీగా చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ ఫ్రూట్స్ ఒక పక్క వెజిటేబుల్స్ ఒక పక్క వేసుకోవచ్చు
ఉం వాటికైతే కొంచెం డిమాండ్ ఉంటా క ఈ సీజన్ మొత్తం సమ్మర్ సీజన్ లో
మరి మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఇంకా వెళ్ళట్లేదార హాలిడేస్ కి
మమ్మీ వాళ్ళ ఇంటికి ఇప్పుడే కాదులేక్క కొంచెం టైం పట్టిద్దేమో వాళ్ళేమో రమ్మని కాల్ చేస్తున్నారు
ఇలానేగా మనం వెళ్ళేది పేరెంట్స్ ఇంటికి
ఆ అదేగా నాకేమో పని సరిపోతుంది ఈయనకేమో డ్యూటీలు ఇవే సరిపోతున్నాయి
ఆ ఏం కాదులే ఇప్పుడే ఇది ఇంకా వన్ టూ త్రీ ఇంకొక ఫోర్ మంత్స్ ఉంటది మీది ఫుల్ బిజీ
ఆ ఉమ్ అప్పుడే అదే చూడాలి ఈ మధ్య గ్యాప్లో ఒక నాలుగు రోజులు నెలలు వాళ్ళేమ ఊక రండి రండి అంటున్నారు ఇంక చూడాలి ఒక నాలుగు రోజులు ఎప్పుడైనా మధ్యలోనే ఇక ఖాళీ దొరికితే
అదే అదే ఒక్క అంటే ఎప్పుడైనా ఒక్క టూ డేస్ అలా వెళ్ళి మళ్ళీ నేను వెమ్మటే రిటర్న్ అయ్యేటట్టు తీసుకోవాలి
ఆ అవునక్క ఇప్పుడు సీజన్ కదా ఇప్పుడు లేకపోతే కొంచెం కష్టం అయిపోయిద్ది వచ్చే కస్టమర్స్ అందరూ మళ్ళీ ఇగా డల్ అయిపోయిద్ది అంతా
ఆ అంటే అమౌంట్ ఆగుతారారా వెమ్మటే తీసేసుకుంటార
ఆ అంటే మనకి తెలిసిన వాళ్ళ దగ్గర నమ్మకస్తుల దగ్గర అయితే ఆగుతది అక్క కొత్త వాళ్ళ అంటే మనకు తెలియదు కదా వాళ్ళ దగ్గర అయితే మేము తీసుకుంటాం
అవును రా ఆగితేనే మంచిది ఎందుకంటే మీకే ఇంకా అయ్యో ఆగారుని చెప్పి మళ్ళీ ఇంకోసారి కూడా తీసుకుంటారు మన డిమాండ్ వెమ్మటే చేసినా సేల్ తొందరగా తీసుకోరు
అవునక్క అదే అనుకున్నాం అంటే రెగ్యులర్గా వచ్చేటోళ్ల దగ్గర అయితే తగ్గుతాం కొంచెం తగ్గు కూడా ఇస్త ఆగుతాం కొంచెం తగ్గగానే ఇస్తాం ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా వస్తా ఉంటారు కదా
అవును
అ అట్లా ఇస్తా ఇక కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఇక మ ఇక తప్పదనికంటే వాళ్ళ తెలియదు కదా ఇగ మనకే గ అంతే
ఆ
ఆ
అమౌంట్ ఇప్పుడు పర్లేదారా మీరు పెట్టిన ఇన్వెస్ట్ మంటి తక్కువ కదా మీరు పెట్టిన డబ్బులు ఏముంది మహా అంటే అవి కూరగాయలకు సీడ్స్ అక్కడ తెచ్చారు అంతే ఇక ఫెర్టిలైజర్స్ కూడా వాడట్లే కదా నేచురల్గా ఇక
ఆ నేచురల్ గా ఇన్వెస్ట్మెంట్ ఏమింటే ఏమి లేదు గానీ మనం కష్టపడాలి ఎక్కువ వాటికి ఇప్పుడు సమ్మర్ కదా వాటర్ పెట్టే టైం టు టైమ్ అవి చెప్ప త్త తీయడం కాని ఇలా మనం కొంచెం ఎక్కువ కష్టపడితే గ్రోత్ అనేది మంచిగా ప్రాఫిట్ వస్తుంది మనకి
అంటే వాటరింగ్ మార్నింగ్ అంటే ఈవినింగ్ హ
ఆ టూ టైమ్స్ చెయాలి అక్క మళ్ళీ ఎండ వచ్చినప్పుడు చెయ్యకూడదు ఓన్లీ చల్లగా ఉన్నప్పుడు మట్టుకే మొక్కలకి వాటర్ పెట్టాలి
ఆ మోటర్ అయిన్నారా మొత్తం లేకపోతే వేరే మోసుకోరావాల బాయిల్లో
ఆ మోటార్ ఏ అక్కాయి దీనికోసమనే మోటార్ వేపిచ్చాం ఇంత ముందు లేదు
ఆ మంచిదే లేరా ఉపయోగపడుతది
అదే మరీ ఇంక
నాకు ఎప్పుడైనా మ్య మ్యారేజ్ బిజీ కదా ఎప్పుడైనా వస్తాలే ఒక ములక్కయలు ఇష్టం నాకు ములక్కాయ ఒకటి సొరకాయ అవి కొనుక్కొని వెళ్తాను టమాటలు కావాలని పచ్చడి చేసుకు కోడానికి తీసుకెళ్తా ఒక ఐదు కేజీలు జాలు
ఓకే ఓకే అక్క రండి తప్పకుండా మే మిమ్మల్ని ఇన్వైట్ చేద్దాం అనుకుంటా తన్నవ
ఇ ఇప్పుడు కాదులేరా మీరు బిజీ అయిపోయాక ఒక వన్ మంత్ తర్వాత అప్పుడ వచ్చి ఆ వచ్చి అప్పుడు ఒక ఫైవ్ కేజెస్ అయితే సరిపోతాయి మాకు మా ఫ్యామిలీ వరకు
కెళ్ళండి
తనకిచ్చినట్లే కాద నువ్వు తగ్గిస్తావు కదా మా నామ గదా
ఆ ఇస్తా ఇస్తా అక్క మీకు తగ్గిచ్చే ఇస్తాను
అదే అదే ఆ ఇక్కడ కూ కూడా ఎవరన్నా పచ్చడి పెట్టుకుంటా అంటే చెప్తా ఇట్లా మా వాళ్లే కాయలు అని
ఆ చెప్పండి అక్క టమాటో పచ్చడ ఎవరకైనా కావాలంటే చెప్పండి మన దగ్గర ఉన్నాయి కావాలంటే ఎవరైనా ఒకరు పంపయమన్నా పంపిస్తాం ఒకవేళ వాళ్ళ కు ఎక్కువ ఆర్డర్స్ ఉంటే పంపిస్తాం మేము
ఉమ్ అదేలే ఇప్పుడు మీరు బిజీ అయిపోయాక
ఆ ఆ తిన్నాము అక్క
ఆ అవునా నేన్ తిన్లేదురా ఆ లేదు రా ఇ ఇప్పుడు గో పని ఐపోయింది తింటా మరి ఫ్రీ ఉన్నప్పుడు నువ్వే కాల్ చెయ్ వాళ్ల హు సరేరా మరి ఉంటా
ఉంటా సరే అక్క మరి తినండి
ఆ